హాయక్క బాగున్నారా
ఊ హాయ్ రా బాగున్నాం నువ్ బాగున్నావా
ఆ బాగున్నక్క ఏం చేస్తున్నారు
ఊ నువ్ ఎం జెట్లే రా ఊరుకనే ఉన్నం చిన్నోని పడుకోబెట్టేసా
తిన్నారా
ఊ తిన్నం రా
ఊహు ఏం కర్రి ఆ తిన్నమక్క మధ్యాహ్నమే
ఊ పిల్లలు
పిల్లలు పడుకొని లేసిరు ఆల్రెడీ
అవునా
ఊ
ఓకే తొందర పడుకొని లేషిరు
ఆ అవునక్క కొంచెం తొందరనే పడుకున్నారు చల్లగుంది ఆడుకుంటరు బయట
అవునా మీకేమొ చల్లగుంది మాకెమో ఇక్కడ ఎండ బాగా కొడుతుంది
అవునా ఉరుముతుంది ఇంక ఇక్కడ
ఊహు లేద్ నైట్ వర్షం పడిందారా
లైట్గా అక్క లైట్ గ చింకులు
ఊ మాగుడు ఇక్కడ బాగా నైట్గా పవర్ లేదు వర్షము ఉరుములు మెరుపులు చాలా ఎక్కువ ఉండే
అవునా
ఊ మార్నింగ్ కొంచెం వెదర్ కూల్ ఉనునది మళ్ళీ ఒక లెవెన్ తర్వాత నుంచి ఎప్పట్లానే ఉంది ఎండ బా ఎండ బాగుంది
ఉ ఇప్పుడు చల్లగ ఏం కాలేదా అసలు
జిరా మన సమ్మర్ ఎండ ఎట్లుంటదో అట్లే ఉంది
వామ్మో చల్ల ఉన్నది ఇక్కడ
ఆహా లేదు బాగా ఎండ కొడుతుంది. ఈరోజు కర్రీ ఏం చేయలేదురా వెజిటేబుల్ రైస్ చేసినా ఊ శనివారము ఈరోజు ఉపవాసమున్
ఆహా బాబు తింటాడా కారము అట్ల
ఆ పెద్దగా తినడు కారము
ఊ
నావ్ ర్మల్ గా తింటడు కొంచెం కారం అయేసరికి కారము ఉప్ వాటర్ కావ లని అడుగుతడు
ఊ మాటలన్నస్తయ అక్క
ఆ వస్తున్నయ్ బానే మంచనే మాట్లాడుతున్నడు ఇప్పుడు ఈ థర్టీన్త్ వస్తే ఆగస్ట్ థర్టీన్త్ త్రీ కంప్లీట్ అయితయ్ ఊ
ఊ ఇంకా అక్క
చెప్పల్రా ఇక నెక్స్ట్ గురువార్ రం నుంచి స్కూల్ కి పంపుదాం అనుకుంటున్నాం ఇగ స్కూల్ ఓపెన్ అయి తున్నయ్ కదా
ఆ అదే మీ మీ దగ్గరేనా అక్క స్కూల్ మరి
ఇక్కడే మేము ఉండ దగ్గర క్యాంపస్ లోనే స్కూల్ ఉంది చిన్నది ఒకటి ఫోర్త్ వరకు ఫిఫ్త్ వరకు ఉంది ఇక్కడే ఒక టూ ఇయర్స్ వరకు ఇక్కడే పంపేది అన్నట్టు
క్యాంపస్ లో అన్న ఏం జాబ్ అక్క
టెక్నికల్ అసస్టెంట్ రా నాన్ టీచింగే టటీచింగ్ కాదు
ఆ గవర్నమెంట్యినా
కాంట్రాక్టేరా గవర్నమెంట్ అంటే శాలరీ ఇవ్వడం గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు
ఉ
పర్మనెంట్ కాదు కాంట్రాక్ట్ ఉమ్ పర్మనెంట్ చేస్తామ అన్నారు కాగానీ ఇంతవరకు చేయలేదు ఇక
అవునా
హు
మీరు కూడా మధ్యలోదన్న మంచిదీ దొరికితే వెళ్తారా ఇక
ఆ దొరికితే వెళ్ళడమే చేయడమే అని ఇంకేమో చూడాలి ఇ కొంచెం పెద్దగాయితే బాగుంటదని
ఆహ మీ మీకు కూడా ఏదో ఒకటి దొరుకుతది కావచ్చు
ఉమ్ చూడాలరా ఆల్రెడీ చాలా మంది జాయిన్ అయ్యారు ఏమన్నా ఖాళీగా ఉంటే దొరికితే జాయిన్ అవుతంది దానిలో ఏం లేదు
ఉ బాబు స్కూల్క ట్రై చేస్తారా మళ్ళా నెక్స్ట్ ఇయరా
ఇంకేమో చూడాలిరా ఇప్పటికైతే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి ఇప్పుడు నాకు సంబంధించిన అయితే ఏమి లేవు ఖాళీగా లేవు అవును సో ఇం ఇయర్ మేబి ఖాళయే అనుకుంటా అ ఈ సార్ వాడిని స్కూల్కి పంపించి
వచ్చేసరికి వచ్చేసరికి జాగ్రత్త చూసుకోవడం చూడాలి ఇక
అట్లా చేయాలి ఇగా
ఉమ్
ఇంకా ఏం వంట చేసినవార నువ్వు
ఈ రోజు ఆదొండకాయ అక్క ఆదొండకాయ పులుసు
ఉహు
ఆ దొండకాయ అంటే బావి దగ్గరే దొరుకు అసలు అవి దొరకవు ఫుల్ కాస్ట్ బోడ కాకరకాయ విన్నారా
ఆ విన్న బోడకాకర్కాయ తెల
ఆ దాని లాగానే ఇది కూడా అసలు దొరకదు బావి దగ్గర అడవిలో ఉంటాయి
అవునాహో మన రెగ్యులర్ దొండకాయలు చూస్తు లే కాని ఫస్ట్ టైం వింటున్నా ఆదొండకాయ అని కూడా
అవునా బాగుంటది ఇట్లా పులుసులు పులుసులాగా చేస్త ఫస్ట్ ఉడకబెడతారు ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ ఆ కూర లాగా అదే పులుసు పోసి బెండకాయ పులుసు లాగా చేయాలి
ఓకే ఇంకా పులుసు అంటే మన చింతపండు గుజ్జుతోనే కదా అదేనా ఆ ఆహా బాగుంటద ఏమ అయితే
ఆ బాగుంటది
ఆహా తింటారార పిల్లలు అన్ని మంచినే ఫుడ్ పాప ఇట్లా
ఏ కరీ అయినా తింటది
ఆహా కారం ఏమన్నా అంటదా లేకపోతే కారం కూడా తిన
బాగా కారం తినదు కొ మేము తినేలాగ అయితే కొంచెం పల్సగా కలుపుతే తింటది ఇంకా మరీ పల్స కాదు మీడియంగా ఇక
నాకే
అసలు డోర్ దొరకవు అసలు ఆ ఆ దొండకై హెల్త్ కూడా చాలా మంచిది ఫస్ట్ వర్షం పడ్డప్పుడు ఫస్ట్ వర్షం పడినప్పుడు ఆ దొండకాయ కూరదినాలి అంటారట
అవునా నా అసలు అళ్ళంతా ఒక వెజిటేబుల్ ఉందని కూడా తె లేదు ఇప్పటి వరకి
అవునా బాగుంటది అది కొంచెం ఆ మంచి ఉడుకితే ఒగరు ఒగరు ఏమింటుంది ఉంటదు ఉడకకపోతే ఒగరు ఒగారు లాగా ఉంటది
ఉహు అదే అదే చిన్నోడుకి ఉ గే నా
లేద అక్క రైస్ పెడుతున్నా ఉ ఇంతకు ముందే బనానా తిన్నాడు
ఉహు
తర్వాత ఇంకా పెరుగుతో కొంచెం తినిపిస్తా
అదే అదే పెరుగున్నం తింటడేమో
ఆ అవును అక్క
కిచిడి లాక అట్లా ఏమన్నా వేస్తావా లేకపోతే ఏమన్నా కర్రీ సే పెట్టేస్తావా
ఆ కర్రీస్ ఇంకా తనకు కూడా మెల్లమెల్లగా అలవాటు అవుతున్నాడు ఇంకా కిచీడి అంటే ఎప్పుడో ఒకసారి అయి తిననప్పుడు
ఉ
తిననప్పుడు ఏమన్నా ఇట్లా బచ్చలా ఆకు గోంగూర అవన్నీ ఇంట్లోనే ఉంటాయి
ఉమ్
దంపేసి కొంచెం పప్పు రై రైస్ అవన్నీ మిక్స్ చేసేసి వండుతా
అదేద కిచిడి లాగా వండేస్తే కొంచెం మెత్తగా
మెత్తగా అయితే ఆ బాగుంటాది గోంగూర వేసినప్పుడు అవును
జరుగుంటెనే తింటారు కదా
హు బచ్చల ఆకు వేసిన గోంగూర ఆసినా కూడా మెత్త కొడికినాక మంచి ఉంటాయి
ఉ అవునవును
ఇంకా అవి దొరుకుతాయి కాబట్టి అప్పుటికప్పుడు తెంపేసి వండుతా ఇగా
ఉహు అదే ఊర్లో ఉంటేదే బెనిఫిట్ మంచి ఇంటి ముందుని అన్ని కూరగాలు వేసుకోవచ్చు కనీసం మనం పెంచగలిగేటన్న న వేసుకోవచ్చు చు ప్రతిదీ కొను
ఉం
వుంటారా
ఇంకా ఆ వెళ్ళాలక్క అంటే ఇట్ల డే మొత్తం మొత్తం అని ఏమి ఉండదు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వచ్చేస్తారు ఇంటికి దగ్గరే
హు హమ్
ఆ ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ పని ఉన్నప్పుడు తరు
ఆ ఇట్లా సండే హాలిడే అనేట్లే ఏమన్నా ఉంటందా
అట్లా ఏముండదు అక్క హాలిడే మనం పెట్ పెట్టుకుంటే హాలిడే ఉంటది కాకపోతే ఫ్రీగా ఉండొచ్చు ఇంగ ఎనీ టైమ్ ఆ పని అనేది ఒక గంట అట్లా పోయి రావచ్చు అంతే
అదే అదే
ఉం ఈ టెన్ ఇప్పుడు ఈ ఫస్ట్ నుండి టెన్త్ వరకి బిల్స్ కొట్టడం ఉంటది పెద్ద పెద్ద షాప్స్ అవి ఇవి ఉంటాయి కదా
అవునవును
ఆ పోలీస్ స్టేషన్స్ గవర్నమెంట్వి గానీ మన గ్రామ పంచాయతీలు
ఉం అవును
బిల్స్ కలెక్ట్ చేస్తాడు ఫస్ట్ టెన్ డేస్ మొత్తం బిజీ ఉంటాడు బాగా
ఓకే దాని తర్వాత కొంచెం ఫ్రీ అయితు
ఫ్రీ ఇంగా పని ఖాళీగా ఉంటారు
ఓకే ఇంగ ఏదైనా ఆఫీస్ లో వర్క్ లా ఉంటే చూసుకుంటారు లేదంటే
ఆ ఫ్రీగ
ఉం అదే అదే పెద్ద ఎక్కువ బర్డెన్ కూడా ఉండేటట్లేదు వర్క్ కదా
ఆ అవును అక్క ఎక్వే ఎక్వే ఉండదు తనకు మా బాగా ఇష్టం ఇదే వ
ఉం అదే అదే ఇప్పుడు హెల్త్ అంతా సెట్ అయిపోయిందరా మరి సందీప్ది అప్పుడు
ఆ అప్పుడు కొంచెం అవే అయినాయి గక్క జాండీస్ ఉం ఇప్పుడు పర్లేదు అక్క కా తగ్గిపోయినయి ఏం లేవ్ ఇగ
ఉం అదే అదే
హూ హమ్
ఇంకా తిన్నారా అందరూ
ఆ అందరూ తిన్నరు అక్క ఏముంది ఇంకొక వన్ అవర్ అట్లా అయితే మంచిగా పని చేసుకుంటే ఈరోజు చపాతీ చేద్దాం అని చూస్తున్నాం
ఆహా
కర్రీకి సెట్ అయితదో కాదో అని చూస్తాన
ఆహా రొట్టెలు ఇట్లా చేసుకుంటారారా జొన్న రొట్టెలు ఇట్లా
లేదక్క మేం చెయం మా మమ్మీకి షుగర్ ఉంది ప్రతి రోజు జొన్న రొట్ట చేసుకుంట టది
హూ హమ్
గడ కాజొన్నె రొట్టె
ఉమ్ అదే అదే అవును మా మామయ్య గుడా ఉంది షుగరు. కంపల్సరిగా నైట్ టైము రొట్టెనే తింటడు, ఒక్క పూటనే అన్నం.
అవునా.
ఉమ్ రైస్ ఎక్కువ తింటే అది ఎక్కువ అవుతదట కదా కంట్రోల్లో లో ఉండదట షుగరు.
ఆ అవునక్క
ఉమ్ అందుకని అత్తమ్మ నైట్ టైం రోజు రొట్టనే ఏస్ స్తది మామయ్యకి ఉమ్ ఎప్పుడన్నా ఒపిక లేకపోతే ఉప్మా గట్ల చేసి పెడతది.
ఉహు
ఆ లేదంటే రోజు రొట్టనే ఉంటది.
ఆహా బాగుంటది ఈ మధ్య ఊర్లో మొత్తం అందరు జొన్నరొట్టెలే
ఆ ఊరు లేంది ఇప్పుడు ఇంగ సిటీస్లల్లా గుడ ఆల్మోస్ట్ రొట్టలకే వచ్చేసిర్రు.
గొడకొలకు రొట్టెలకి
ఆ వీటికదైపోయిండ్రు అన్నం తినడం తగ్గచ్చేసి
ఉమ్
ఆ అందరింగా హెల్తీ ఫుడ్ అని. డైట్లని అవే తింటన్నరు ఇగ
ఇగ సిటీలో అందరు కొంచ్ చం లాగుంటరు గనీ ఇక్కడ కొంచెం అందరు మీడియం బ
ఉమ్ బక్క బక్క అంటే ఇంగ అందరు అన్ని పనులు చేసుకుంటరు కదా స్తరు కాబట్టి వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ఉంటరు, ఇక్కడ సిటీ లెన్ టి ఇంగ ప్రతిదానికి బండ్ల మీద పోతరు, పనులు కొంచెం తక్కువ చేస్ స్తరు వాళ్ళ వర్క్స్ వేరే ఉం టయి కదా అట్లా, లావైతరు దానికోసం అని
హ్మ్ అవునక్క, ఇంగ వాషింగ్ మిషిన్స్ న్ నీ ఇంగ అన్నిటికి పనులు అక్కడ, ఇంకా ఇక్కడ లేదులే వాషింగ్ మిషిన్ ఇంకా మాకు
ఆహా
పిండడమే ఎవరికి వీలైతే వాళ్ళు పిండుతం అంతే, అన్న నేనైనా.
అంతేనా ఆహా అ అదే బెస్ట్ అది ఉంటెనే కొంచం ఒళ్ళు వంగుతది, ఈ వాష్ వాషింగ్ మిషన్ అయినాక పనులే చేయనికినే బద్ధకం అయితాంది.
ఉమ్
నే అట్ల తయారైనమిగా
హ్మ్ ఓకే అక్క
ఉమ్ సరేరా మరీ, బాయ్ ఉమ్ బాయ్ రా.